హలో
ఆ హలో
హలో హలో అర్జున్ అర్జున్ ఆ చెప్పండి ఏం చేస్తున్నారు
బావున్నాం బావున్నారా మీరు
ఆ బావున్నాము బావున్నాము కానీ రెండు రోజులు మనంటనా
హలో వినిపిస్తలేద అన్న మీది వాయ్సు
పిస్తలే పా పాత పాత ప్లేస్ లోనే ఉంటున్నారా
ఆ అక్కనే ఉంటున్నాం కదా అన్న
అవునా
హుం హా తిన్నం తిన్నారా మీరు
ఇప్పుడే జస్ట్ తినేశాం సాంబారు ములక్ కా కర్రీ మంచిగానే తినేశాం ఇగా
బా మేము చికెన్ ఫ్రై ఉండే అలూ కుర్మా ఐ తిన్నామ్
నువ్ ఆలు కుర్మా ఇప్పుడు ఆళ్లులో మొత్తం ఆలు మొత్తం
మ్మ్
ఇప్పుడు మొత్తం కలుషితం అయిపోయింది అని చెప్తున్నా
అవునా
ఆ మీరు కలుషితమైన ఫుడ్ తినడానికి ఇష్టపడతారా మీరు ఆ అట్లా తినద్దండి ఇట్లా తినడం వల్ల ఆరోగ్యం బాగుండదండి
అవునా నా హై ఏదో అలవాటు పడ్డముగా అన్న
ఆ ఎంత అలవాటు పడ్డా కూడా మార్చుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనంమార్చుకోవడమే పెద్ద పెద్ద టాస్క్ అది మార్చుకోవాలి మనం మన మన మనం ఏం చేస్తున్నాం మనం ఏంటి అనేది మనకు బాగ అభిప్రాయం ఉండాలి.
చెప్పరిగా కొంచెం ట్రై చేస్తా బింకేందన్న మర్ తే అ హ హాస్టల్ కి వస్తార
అసలకి ఆస్టల్ గురించి నాకు తెచ్చుకోవాలంటే అస్తలేదు ఎందుకంటే ఆస్టలల్లో పిల్లలు ఇప్పుడు స్త్రెంగ్త్ పేరు తగ్గిపోతుంది ఆస్టల్ల ఇప్పుడు అర్జెంటుగా దొరుక్తదేమో కదా హాస్టళ్ళ గురించి నాకైతే మరీ అభిప్రాయాలు తెలుస్ తెలుస్తున్నాయి.
ఇంకేదన్నా మరి విలేజ్కి వోతున్నా ఆ పెళ్
అభిప్రాయం ఏంటి చెప్త చెప్తారా
ఆ హాస్టల్ మీదనా
ఆ
అసలు మీద నా అభిప్రాయం అంటే బాగున్నదన్న ఆ ఆ ఫుడ్డు బాగుంటది అద తినచ్చు హ సార్లు బాగుంటారు రెస్పాన్స్ బాగ మంచిగ అయితరు ఇంకేంటి మనకు ఫెసిలిటీ బాగుంది మనకు ఉండడానికి రూము అవన్నీ బాగుంది
అలా కలిపిస్తరా అన్ని
అన్న
రూమ్ లో రూమ్ లో అవన్నీ వాళ్ళే కల్పిస్తారా
ఆ వాళ్ళే
అవునా శాలరి బాగానే ఉంటద
ఉ ఉంటదన్న ఎంతో కొంత
మీ ఉద్యోగం పైన మీ అభిప్రాయం ఏంటి
మ్మ్ ఉద్యోగం మీద నా అభిప్రాయం ఏముందంటే అంటే ఏదో ఇగ మా బ్రదర్ ఉన్నాడు దానికోసం నేను ఇక్కడికి వచ్చా అట్లా నడిపిస్తున్నా ఇగ
సాలరీ మంచిగా ఉంటదా అంటే మీకు
ఆ బానే ఉంటదన్న
సరే మీ పేరెంట్స్ బాగున్నారా మీ
అన్న
పేరెంట్స్ బాగున్నారా
ఆ పేరెంట్స్ బాగున్నారన్న
అవును ఏడీకి పోయినవ్ పూజా ఉన్నాట్టు విన్న నిను
ఆ అదే పూజ అయింది ఇప్పుడు అయింది దీక్ష ఇచ్చారు
అదే ఆ పూజా కాని తెల్వదన్నా
ఆ
ఏం పూజా అది
సత్యనారాయణ పూజ అని ఉంటదన్న అన్న మొన్న మేము పెళ్లిి పోయినామన్నా హలో పెళ్ళి పోయినామన్నా ఒ జ ఎట్లా ఉండే అన్న పెళ్లి సుప్ సూపర్ ఉండే అనా ఫుడ్డు
ఇవాళ్ళ సాంప్రదాయాలు అంటే వేరే బాగుట్ట మంచి ఉండేనా సంప్రదాయం
ఆహా బానే ఉండే అన్న మ
అంటే కొంతమంది కల్చర్ కల్చర్ లో అట్లా బాగుంటది కొంతమంది
మాది బాగుంటద అనా అనా అనా
ఆ చెప్పండి
మాది బాగుం ఉంటది మొత్తం ఎగ్ ఫంక్షన్ హల్ ఫంక్షన్ హాల్ లో పెళ్లి ఉండే ఏక్ దమ్ హైలెట్ ఫుడ్ ఉండే దబ్బాగా తినేసి మళ్ళా రెండు మూడు రోజులు అయిందన్న సడన్లీ మాకు కారు ఖరాబు అయింది అది మళ రెంట్ ఇంటికి తెచ్చిన కారు సడన్లీ ఖరాబ్ అయ్యేసరికి మాకు
ఎం చెయ్యాలో తోస్తలేదు మీకు కదా కార
ఏం చేయాలో అర్థం అవ్వట్లే మరి ఆ రెండుకి తెచ్చిన కారు ఇంకా ఖరాబ్ ఏమైనా అంటే మనమే పైసలు కట్టుకోవాలి మొత్తం బాడి మొత్తానికి చెమటలు వచ్చేసినాయి కార్ ఏమో స్టార్ట్ అవ్వట్లే ఏం చేయాలో అర్థం అవట్లేదు మరి అప్ ఇప్పుడు ఏం చేసినమంటే యూట్యూబ్ లో కొట్టి కొట్టి చూసినాం ఏం ప్రాబ్లం ఉన్నందో ఇక కార్ ఇట్లా ఆఫ్ అయింది మరి ఎట్లా అనేది కొట్టినాం అయితే ఆ యూట్యూబోళ్లు చెప్పిరన్న ఆ సైడ్ కీ అది ఇంజన్ కింద అది హెర్లాగానే ఉంటది అది కొట్టురి వస్తుంది అంటే అది కొట్టినం అప్పుడు స్టార్ట్ అయిందనా ఆ అప్పుడు స్టార్ట్ అయింది
ప్ర
అనా ఆ
ఆ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకుొని ఆ సొల్యూషన్ ని వెతుకుంటూ మనం ముందుకు సాగాలి అంతే అదే ప్రాబ్లం కూడా మనం స్ట్రక్ అయిపోయినాంనుకో జీవితం అంతే ఇగ స్టక్ అయిపోతది
అవునా అర్ధం అవుతుందన్న
నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ స సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ లోనే ఉన్నాము మేము
అవును అది నాకు తెలుసన్న నేను ఎందుకంటే మీ మాటల్లో నాకు తెలిసిపోతుంది
అవునవును నాక్కూడా అర్థమయితుంది మీరు తెలివైనోలే అని
ఆ ఆ ఉ ఇంకేంధన మీ యొక్క బ్రదర్ ఫోన్ చేస్ చ చడు నా దగ్గర రాని మనం మనం పోవడానికి అంత చార్జెస్ పైసలు మన దగ్గర లేవు
ఏక్కడికి
మనా ఆ బ్రదర్ ఉంటాడు ఇక్కడ హస్ స్పిటల్లో జాబ్ చేస్తడు మన ఊరోడే
అవును
అయితే అడుగు రమ్మని అంత హెల్త్ బాలేదంట పిలుస్తుండు మనం మన మ్మ్ ఓ లీవ్స్ అన్నీ అయిపోయినాయి మనం పోలేం ఇప్పుడు
అవును పోలేనప్పుడు మన స్పష్టంగా వాళ్ళు వ్యక్తపరిచవచ్చు వ్యక్తపరిచేయాలి ఏమని అంటే మనం ఈ నేను ఇప్పుడు మేము వెళ్ళలేని స్థితిలో ఉన్నాము రాలేనుము అని చె ఉప్పుగరాంది మనం ఏ మాట అయినా సరే ఎదుటల్ని స్పష్టంగా చెప్పేసేయాలి అంతే మనం మనసులో పెట్ తే వాళ్ళని హాట్ చేయకుండా మనల్ని మనం హాట్ చేసుకుంటా
అవునా ఆ ఎవరన్న నీ పక్క అక్క నవ్వు బానే మాట్లాడుతున్నవ్
ఉన్నాడు ఒకడు
అవునా కిందనా మరి ఆయనకేం పని పాట ఉండదా నీ వెనకనే ఉంటాడు ఎప్పుడు
ఉంటది ఉంటది ఉంటడు గాని జర కొంచెం బిజీ ఉంటడాయిన ఈ మధ్యనే కొమచెం ఫ్రీ ఉంటాడు
అందుకేనా నీకు అంతా నీతో ఆడు
ఆ ఏంది నాతో ఏం లేదు
ఇంకేందనా ఏం లేదన్న ఇంకా
ట్లాడన్నా నాతో నాకు ఫోన్ జేసీ
మరీ మీతోనే మాట్లాడుతున్నానండి మీతోనే మాట్లాడుతున్నాను ఆహా లేదండి మా ఊరు అబ్బాయి మా ఊరు అబ్బాయి వచ్చిండు
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిచ్చారు వాళ్ళతోనే మాట్లాడాలన్న తర్వాత అవ్వన్నీ
ఆ అలాకాదు అది ఇ ఆ రమయ్య కోచింగ్ సెంటర్ గురించి మేము తెలుసుకోవాల మేము అద అడ్ర్రేస్ అడిగి అదే తెలుగైతే బెటరేమో అని అవును మీరు పోతారా కోచింగ్ కి పోతారా మీరు
ఆ యా కోచింగ్ పొయ్యే అంత లేదు అన్న ఇప్పు
ఎందుకు కోచింగ్ పోండి మీరు పోతే మంచిదే కదా
పోదాం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ బాలేేదు ఇంకేం హు ఇంకేందన్న మరి
చెప్పాలీ మన భీంపూర్ లో బేరతుంది ఒకటి మా అనేది విద్యాసాగర్ అన్న అని మా మ్యారేజ్ కి మీరు వస్తారా
మీరందరూ ఉంటారు గా అన్నా నేను మీరు పోతారు నేను ఎందుకు ఇంకాన్న
హు లేదు లేదు మీరు కూడా మీకు కూడా అన్నయ్యనే కదా ఆయన మీ మీ అన్న వాళ్ళ ఉన్నా అంటే మీ కన్నా
ఆ అంతేగాని అ మన ఫ్యామిలీ మొత్తం మొత్తం ఉంటాది కా అన్నా మనం ఇక్కడ నుంచి రావాలి అంత ఖర్చులు ఇడా ఇంటోళ్లు ఇంటోళ్లు అందరు వస్తారు అన్న పోతాడు ఇంకెందుకు మన అవాసర
ఇంట్లో అందరు ఎవరుస్తారు ఎవరు రారు హరిష్ వస్తాడు ఒకడు
ఆ కాదు మమ్మీ డాడి కూడా వాళ్ళు రావచ్చు మేబి
మమ్మీ డాడీ వస్తా మమ్మీ డాడీ అంటే ఇప్పు రాలే రాలే అచ్చింది అచ్చి
అదే అదే వచ్చి త రూమ్ మీది
అవునవును
హమ్ ఇంకెందన్న మరి
పా దీ వాతే ఆచో క అట్లా కాదండి మీరు సరే మీరు ఆరోగ్యంగా ఉండండి మరినా ఓకే